హలో
హలో ఏం చేస్తున్నా ఒకక
ఏం చేయలేదక్క పేరు చెప్పకూడదు
అరే
ఆ అయిపోయింద పనింతా లేదు ఏం చేస్తున్నారా
ఏంది
రోడ్ లో ఉన్నానక్క
ఆ ఇట్రా వయిస్ కట్తవుతుంద ఇట్రా
బందగద వాయిస్ కట్టే బర్ నా
హా మర్ల్మ అదనవా
బర్లికి పాలనా అదిద్దాను పయ
అయ్యో అయ్యో తనల ఇరా నిను
తన్నా ఏంకురా
మాజీ పోల్చు
మధీ బల్స ప చక్కడగాతేల పలక్కక
ఇంకేమ ఒక్క చెప్పాలి నువ్వి మాదే రసము చిక్కుడుగా అవుతం
అదే చికుడుకాయదాలింప
ఇప్పుడడి ఇప్పుడు కూడాది
ఇప్పుడుగ అదే
అబ్బా
అన్నం కూడా వండలా పోయి వండాల
బీయ్యమ్ నన పెట్టల
పెట్టుంది మీ మామ అన్నం తింటాన అన్నాడు
ఆహా
వాడిద్దరికి పెట్టుందా లేకపోతే మా ఇద్దరికి పెట్టిందా ఏమో పోయి చూసుకని పెట్టాల
అట్లే ఇప్పుడు ప్రస్తుాం ముగ్గు ఊరు వేస్తారు నిజం వేస్తాయ నువ్వు కూడా న
నేన ఎందుకుేస్తాను అబ్బా ఆదివారం రోజు రికార్డు ఎత్తుకొని కూర్చుంటా
ఆ
ఆదివారం రోజు రికార్డు ఎత్తుకొని కూర్చుంటా ఇంట్లో
అంటే ఆ పనే చేస్తా
ఆ
నేను కానీ మాట్లాడుతుంట నా చేత ఏపచ్చి ఉండేదే
రెడీ వేస్తుంది పేపర్ మీద వేస్తుంది పోద్దని పోద్దనిగా నన్ను అడిగిండు నేన ఎందుకు చేస్తా నాకేమన్నా చేస్తుందా నేను చేయడానికే
అంతే కరెక్ట్ నేను గానీ మాట్లాడుతున్న నా చెత్త చేపిం నా నేను తామ్రపుూ నేను నా చేతే ఎపించేది
ఆ అందుకే రికార్డు ఎత్తుకొని కూర్చుంటాను మీ అన్న ఏటో స్తున్నాడు డౌట్ వచ్చిందా ఎట్ట
వచేసింటుంది డౌట్ ఆల్రెడీ
నా చూస్తారు
బెట్ల ద అా దిసడు ఇవరు అ అడిగే తా గ మర రండో సారి ఎవరు అ మీ అక్కన్నా
అ
ఆ
ఆ చరంగా బర్తుంది అడిగితే నేను నీకు చెప్పలేదు దీని గురించి అనీ చెప్పు
ఆ సరే
ఆ అదే నన్న అడిగీతే అపుడు చేద్దాం విను కాని చెప్పాను అనుకో గందరగం చేస్తాడు ఇంట్లో ఇంకా
సరే సరే
ఆ ఇప్పుడు కూడా అదేనా
ఆ ఇప్పుడు కూడా అదే మా బిర్యానీ ఇచ్చాడు మీ అన్నకు అది ఎక్కలేదంట రసం అన్నం
ఆహా నీకు బిర్యానీ అయితే ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు తెరను
వస్తా ఉండడు మాట్లాడతాడు కావాల ఇప్పుడు మా ఫ్రెండ్ తో మాట్లాడలా మీ అత్త వ మార్
కానీ కనిపిస్తా స్్రీన్ గ్రీన్ కలర్
అ అంతే నాది కూడా అటనీ వుంది
నేను ఆపేశారా స్క్రీన్ ఆపేశాను
నట్ పాక రా మధ్యానం ఫోన్ చేసి ఉంచి న రూపాయలు ఉంటే ఫోన్ పే ఉందా అని అడతావల్ కూడాస్త
ఎవరు ఎందుకంట
డ్యాన్స్ లేనట్టు ఉందా ఫోన్ల అడిగాడు నా తప్ప అంటే ఫోన్ పే చేతికిసతను ుబ్లోని
హ్మ్
ఏ నా కాడకూడా లేక చిన్న ఫోన్ చేసి ఎపిచ్చ పర్లేదు డబ్బులు తీసుకోవాలంట ఆ వద్ద వద్దలే వద్దులే అని అన్నడు
ఎవుర
చి ఓడే అవునేన్ దీస్ కదా పో అమ్మ చెతికిచ్చేదే అవునాను తీసుకునే లోపలే తీసుకుంది అమ్మా నాన్నాల్లు నేను ఈద్ తండ్రింగా నువ్ ఎంతకీచ్చావ్ అని అన్న
ఉమ్
ఆనుచ్చే సందిగడు
వాడికి మంగళవారం ఎగ్జామ్ ఉంది
పెడతా ఉన్నాడు
ఆ ఉమ్ కెమిస్ట్రీ ఏమి రాస్తాడో ఏమో ఆ
వాడికి కట్టుంది ఏం చేద్దాం
ఆ
వస్తున్నాడమ్మా మీకాడికె
చూసా చూసా
మీ కాడికే వస్తున్నాడు
ఉమ్
వున్నావ్ ఎల్లిపోయావ్ ఇంట్లోకే
ఉన్నా
వచ్చినదా మీ కాడిక
ఆ వాడా
మీ అత్తని వేరే వాళ్ళు రోజ చెట్ అడిగరంట
ఆ
ఇప్పుడేం బతుకుతాయి ఇ ఎండాకాలము
ఆ
అనన్నారు ఆ అన్నది అవునా నన్నచ్చి అడిగారు స్రవంతి క్కడున్నద రోజ చెట్టు అని నా గురించి మాట్లాడితే ఏ ఉలుకు పలికే లేదంట
ఆ
నాతో డైరెక్ట్ గా అన్నారు మీ అత్తమ్మ ను అడిగాను ఏ ఉలికు పలికె చెప్పలేదు నీనుంచి అన్నాను నన్న డిగింది ఆ నేను ఒక్కమ్మ కూర్చున్నా తొట్టిలో ఎసుకోపో అని చెప్పి ఇచ్చేసా
ఉమ్ పొడవగుండేదే కదా గుచ్చుండేది
ఆ
పొడవ గు ఉందే కదా
అది కాదక్క కొమ్మలన్ని కొట్టేసా ఒక్క కొమ్మే ఉండించి ఆ పక్కుంది ఆ అంతకు ముందు ఒక కొమ్మ గుర్చుందా
ఆ
ఆ కొమ్మ ఎత్తి కస్తరా మిషన్ కొడతల ఆంటీ అడిగింది తీస్ కపొ ఆంటీ అని చెప్ ప్పి ఇచ్చేసా మళ్ళీ ఒక్కమ్ము కూర్చమ్మ దాంట్లో వస్తే వచ్చినట్లు లేపో లేదు అని చెప్పి అన్న గుచ్చింది దంట్లోమో అదేం బతిపోంది ఆ చెట్టు ఇప్పుడు ఇచ్చేసా ఏస్నావేమో కాదమ్మా ఎందుకి ఇచ్చావు బతికిన చేట్ని అది బక్క అ సస్తదో ఇప్పుడు అని చెప్పని అన్నది
సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నాలుగు నిమిషాలు ఇంకా
బ్యాగి ప్యాంట్ ఇప్పుడు మీ అ నిద్రకు కూడా అదేనా తొరు పూసా
అదే పోవాలి పోయి తలకు పోసుకొని
ఇప్పుడు తల స్నానం చెయ్యాలా నువ్వు
పొద్దన లేట్ అయిపోతది పొర ఇంట్లోకి అందుకే పొద్దుపే చేయేస్తున్న నేను పొద్దున ఆరుదా ఎసుకెళ్ళిపోతానా కూట్లు ఇప్పుతే లూస్ అయిపోతది అందుకే గమ్మున ఉన్న
మళ్లి పక్కకు మళ్లి పక్కనే ఒక కుట్టిం ఎప్ అత న నా చేే ఆంటి కాడన్న పొయ్యి కుట్టు ఏమన్న ఏపిచుకు రావాలే
ఎందు కెళ్ళిన ఇంక రొండు వారాలే కదా
టైట్గా ఉంది మరి దూరం నుంచి చూస్తే అవుపడుతది అందుకోసం ఆ
ఇంకిప్ సైడ్ అన్నా ఇప్పుకోవాల్సిందే
ఏదో ఒకటి చేసి ఇప్పుకో పైట ఎట్టో ఒక పైట వెత్ తావ్ నువ్వు మడతా మిందే వెడతావ్ నువ్వు
అవును మ్మ్ వాళ్ళు రేప్ పోరట
బాగ రీ రిసౌండ్ ఇనపడుతుందా ఆయన ది
ఆ అదే ఆవు తొలేది చేసిందా కనిపిస్తుంది బయటె ఉన్నింటాదే
ఉన్నా వరండ లో ఉన్నా
మ్మ్
ఏమైంది ఆడ
అవు పాల్ దగ్గరకు వచ్చేసింది ఈ ఏడు నుంచి ఆ వస్తుంటెను పోరాడతాను ఒక రొండు నిమిషాలు లే అయిపొద్ది మకాళ్ళ అసలు గ్యాపే ఉండడం లే తెలుసా ఖాళీ వచ్చిందంటే అందరు చెవులో ఫోన్ పెట్టేస్తున్నారు
యాపు
నిజంగా అండి బ్రేక్ ఇచ్చినా అదే పనే అన్నం తినేటప్పుడు అన్నం తింటా అదే పని
ఆ ఆ
నేను ఇంకా అన్నం తినేటప్పుడు ఆమె కి చేయడానికి సరిపోతాది నేను ఎవ్వరికి చెయ్యను ఇంక ఆ
పిన్నీకి ఫోన్ చేస్తావా అన్నం తినేటప్పుడు రాజేష్ మామ కూడా చేయొచ్చు కదా
ఏందీ
మ్మ్ యాపు గురించి చేదమ్మావా
ఆహా చెప్పదా నేను
ఆ
చెప్పలా నేను
సరే
చెప్తే ఇంకేమి చెప్తే ఏమంటాడో అని చెప్పలే నేను
మ్మ్
ఫస్టిన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మ్మ్ అయిపోయింది లే తిన్నావా
కా
ఉన్నావా అని అన్న
బ రాత్రిలో ఉబ్బెస్తుంది నీకు ఉబేయట్ల
యాస్తుల్ల
అబ్బా వస వేసుకుంటున్నార మీదా
రెండు రోజుల నుంచి లేదు యేసుకున్న డౌట్
మేమే చేస్తున్నమామ ఇంకా స్నానం చేస్తాను అమ్మా స్నానం చేస్తాంలేమ్మా మండుతూ స్నానం పోయే ముందు
సరే సరే ఉంటా
సరే